ఆ వినిపిస్తుందండి
ఆ ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఇక్కన్నే ఉన్నా అన్ ఫర్చునీ
హుమ్ అయిందా అండి పనేమ్ లేయ
ఇంకేం కాలేదండి ఇంగ చేసుకోవాలి మీద అయిపోయిందా
నేను ఇప్పుడే స్టార్ట్ చేసానండి
అవునా పని ఇంత తొందరనే చేసారు నాలుగే అవుతుంది కదా ఇంకా సమయం ఉంది కదా
అప్పటికి ఆ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మెల్లి మెల్లిగా చేసుకుంటా పాపు ఉంది కదా దా పాప నీ చూసుకుంటా చేసుకుంటా
హు హూ
ఇంకేంటండి మళ్ళీ కరి వంట చేయాలి టైం లేట్ అవుతుంది కదా హు వంట చేయాలి పాపకు తినిపిం చాలీ లేట్ అవుతుందని ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా అప్పుడుకి అవుతుంది
ఉ సాయంత్రం ఏం చేస్తున్నాను
సాయంత్రం కర్రీ వండాలండి
ఏమి కాదు అవునా ఎట్లా చేస్తారండీ మీరు మటన్ కర్రీ
మటన్ కర్రీ లేదండి ముందు మటన్ మొత్తం బాయిల్ చేయాలి
హుమ్
మటన్ మొత్తం బాయిల్ చేసి మళ్ళీ దాని వేరే ఆయిల్ అది ఇది వేసి ఫ్రై చేసి ఆనియన్ పచ్చిగ పచ్చిగ ఫ్రై చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ అది వేడి చేసిన తర్వాత అదే ఉప్పు కారం మన్ని త్తం స్తం గద
హుమ్మ్
అవన్నీ వేకె చూసి కొం వాటర్ వేసి మళ్ళీ విజిల్ పెట్ ఆహ్ అదేపోతుంది
వేడుతరా మీరు ఫస్ట్ మమ్మీ మాట్లా చేయ
మీరేట్ల చేస్తారండి
మేం అలా జెయ్యం యూ మేము ఫస్టే ముందే మటన్ని ఇట్లా ఏమంటారు అన్ని కలుపుతామండి మం ల్లా అంటే అన్ని ఉప్పు కారమనీ బాన్ గల్ వీ
ఉమ్
అట్లా ఏస్తాను
ఆహో
హుమ్మ్
మీ మాటంతా బ్రేక్ అయితుందండి ఆ ను అంటే మ సా లావ్ అంటే మట్ ట్టను ఉడకబెడితే అందులో ప్రోటీన్స్ అవన్నీ పోతాయి కదండి అందుకే ఉడకబెట్టకుండా అందులోనే చే అంటే కలిపి అన్ని చేస్తా ఉంటాము మేము అలా జేయిస్థం హుమ్మ్ అలా అయితే మంచిగా టేస్ట్ ఉంటదం
ఆ టేస్ట్ కూడా బాగానే ఉండది మసాలా అయి తట్టి బాగుంటది చికెన్ అలానే చేస్తా నేను చికెన్ అయితే